వినిపిస్తుంద అండి ఏం చేస్తున్నారు భోజనం అయ్యిందా ఆ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఏం జేష్
హలో ఏం చేసి ఏం లేదయి ఓ మా సిస్టల్ మ నేను మాట్లాడుకుంటున్నాం పండగల గురించి
అవునా అవునా మీ సైడ్ ఏం పండగ బాగా చేస్తారు ఏ పండగ మీరు బాగా జరుపుకుంటారండి ఆ వినిపిస్తు స్తుంది
ఆ మస్గి బ అంది హలో మేము దసరా బాగా తీసుకుంటామ అండి
అవునా మేము దసరా అంతగా చేసుకు మాకు చెప్తారా మీరు ఎలా చేసుకుంటారని
ఇలా తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తామా హలో బాగా ఆ నిష్టగా ఉం అ ఫ వ
వినోద్ వినిపిస్తుంది
ఫోర్ కే లేస్ అ ఇ చే హలో
ఆ వినిపిచస్త
ఫోర్ కేె లేసి ఇలాంతా శుభ్రం చే ఇలాంతా స్ శుభ్రం చేసుకొని ఇలా తల స్నానం చల్ల నీళ్ళ తో స్నానం చేసి ఆ దేవ్ దేవతి కి రోజ్ జు మండే అయితే ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ అన్నమాట నైవేద్యాల చేసేది దేవత అలా ఒొక్క రోజు ఒక్కొక్కటి నైవేద్యం ఆ చేసుకొని వెళ్తాంన్నమాట తెల్లవారుజామ్ హలో
సరండి
ఆ ఏమి
ఏ దేవతకు పూజ చేస్తారు అలా
ఆ ఇలా అజ్జ జమ్మి చెట్టు అని అమ్మ వార్ ండి హ హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఆ వినిపిస్తుంది అమ్మవారినీ హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది
మీరు చెప్పండి నేను వింటా
అ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క
నైవేద్యం ఇలా కేసిర్ కేసిర్ బాతు పాయసము ఒక రోజు పెరుగన్నము ఆ అలా అ తనకు ఏది ఇష్టం అంటే ఆరోజు స్పెషల్ స్పెషల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా స్పెషల్ ఉంటుందన్నమాట నైవేద్య మ్మా ఆ రోజు అది చేసుకొని అంత అంటే ఇట్లా ఆ సిక్స్ లో సిక్స్ లోపే పూజ చేసుకు కుని వచ్చేసేయాలి
ఓకే సిక్స్ లోపు అయిపోవాలి ప్రతి రోజు తొమ్మిది రోజులు
ఉం
ఉం హు
అలా తొమ్మిది రోజులు చేయాలండి ఉం తొమ్మిది రోజులు చేయాలి. పండగలు అవి నవరాత్రులు చేయాలి. మీరెలా చేస్ స్తరు
మేము నాకు నవరాత్రు అయ లేదని మా అమ్మ వాళ్ళు చేసుకుంటారు. ఓన్లీ నేన్ పండగ రోజు శుభ్రంగా స్నానం చేసి పొద్దున్నే పూజ్ చేస్కొని దేవుడికి నైవేద్యం పెట్టి గుడికెళ్లేసి వచ్చి విందు భోజనాలు చేస్తామండి ఇంట్లో మ్ ఓలిగా చేస్తాం నార్మల్గా ఏ పండక్కి ఏమేం చేస్
అవునా మ్ ఇంకా పండుగ రోజు అయితే నైట్ టూకే లేసెసి అంతా ఇంకా వంటలెక్కు చేయాలండి ఆ రోజు
అవునవును. పండగ కదా మీరు ఏమేం చేస్తారండి వంటలు పండుగ రోజు పండుగ రోజు ఏమేం వంటలు చేస్తారు.
ఆ మేము అంటే ఆ రోజు ఇట్లా ఓలీలన్ని తెలుసా మీకు
ఆ తెలుసండి బొబ్బట్లు అంటాం మేము
బట్లు బొబ్బట్లు ఆ ఏ చిత్రాన్నం.
హ్
ఆ పా ఇది సాంబారు. ఆ వంకాయి
హ్
మ్ ఇలా అన్నీ చేస్తాం అన్నమాట
ఆహా అంటే నాకు ఒక డౌటండి నార్మల్గా మనము ఏ ఏ పండుగక్కి మనం దేవుడికి ఎలా పెడ్తామండి ప్రతి పండక్కి పెడతామా
ఏది ఎం
దేవుడికి ముందు పెడతారు కదా అన్ని వంటలు
ప్రతి పండ ప్రతి పండక్కి పెడరండి.
అవునా
మ్ ప్రతి పండక్కి ఇప్పుడు పండగ అంటేనే పూజలు ఎక్కువ కదా
అ ఆ నాకంత ఐడియా లేదండి అమ్మ వాళ్ళే చేస్తారన్నీ హ్మ్
అవునులేండి ఆ పండగ అంటే ఇంకా పూజ అది ఎక్కువ ఉంటుంది కదా ఇంకా దేవుడు పూజ తర్వా నైవేద్యం చేస్తా పెడితేనే పూజ కంప్లీట్ అవుతుంది
మండి
ఆ అందుకనేసి అన్ని దేవ్వులకి ప్చ్ అన్ని పండగలకి చేస్తారు
అవునండి అన్నట్టు మొన్న ఉగాది అయింది కదా
ఆ అవ్ను
ఉగాదికి మీరు చేసుకున్నారా ఉగాది పచ్చడి
ఆ ఏమి వాయిస్ బ్రేక్ అవుతుంది
ఉగాది పచ్చడి
హలో
వినిపిస్తుందా
ఆ వాయిస్ బ్రేక్ విన్పించలేదు
ఇప్ ఇప్పుడు వినిపిస్తుందా
హలో
వస్తుందా అండి మీకు
ఆ ఇప్పుడు ఇనిపిస్తాంది
అంటే ఉగాది పచ్చడి మీరు ఎలా చేస్తారు మొన్న పండగ అయ్యింది కదా
ఉగాది పచ్చాడ అండి ఆ చే మేమై అయితే ఎక్కువ చేయ్యమండి ఈ సైడ్ పల్లెటూర్ కదా మీరు చేసారా అండి
మేము చేస్తాం అంటే ఒక్కొక్కఊర్లో ఒక్క స్ స్టైల్ చేస్తారు కదా మాది ఒక రకంగా ఉంటుందండి మేము కొంచెం నీళ్లుగా త ఎలా హ్మ్ మేము ఫస్ట్ వచ్చి చింతపండు నానాపెట్టేసుకుంటాం అండి చింతపండును బాగా చింతపండు నానబెట్టేస్తాము
హలో
బాగా నానినా తర్వాత వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
చింతపండున్ బాగ్ గా నానాబెట్టేస్తాం ఫస్ట్ మేము నానబెట్టేసి దాన్ని బా గా పిండేస్తాం అండి అది పల్ప్ నంతా బయట తీసి పాడేస్తాము దాంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేస్తాం అనమాట వేసిన తర్వాత కారము మావిడాకులు మావిడికాయలు ఆ కొంచం చిటికెడు ఉప్పు తేనె డ్రై ఫ్రూట్స్ అన్ని ఏస్తామండి దాంట్లోకి బాగా వేప పువ్వు అన్ని అలాకాత్ ఆ మూతి పీపులు అన్ని ఏసి బా కలిపేస్తామండి ఆ డ్రై ఫ్రూట్ చేస్తామండి పిల్లలు బా తింటారు కదా అవై తే
హలో
ఆ అవైతే పిల్లలు బా తింటారండి అవేస్తే అన్నా కొంచెం తింటారని ఎందుకంటే ఉగాది స్పెషలే ఉగాది పచ్చడి అది ఖచ్చితంగా తినాలి ప్రతి ఒక్కరూ అలా కొంతమంది ఉగాది పచ్చడి తింటారండి అలా చేసుకోకూడదు మనమెప్ ప్పుడు
అం అంటే కొంతమంది ఆ కొన్ని రకాల నీళ్లుగా ఏస్ నీళ్ళుగా ఏసుకొని తా ఇట్లా చేస్తారా
డైజెషన్ కూడా మంచిదండి అలాకా టి తినకూడదు ఊహూ ఇంకేంటండి అయితే విశేషాలు పండుగ బాగయ్యిందా మీకు ఉగాది పండుగ
బాగైందండి ఇ బానే చేస్ బా చేసుకున్నట్టున్నారు బాగా ఉగా ఉగాది పచ్చడి అంతా పిండి వన్ పిండి వంటలు
ఉమ్ పిండి వంటలు ఖచ్చ్ తంగుండాలి ప్రతి పండక్కి ఉండాలి మాక్
ఆ అవునా అండి హ్ వంటలు బాగా చేస్తున్నట్ ట్టున్నారు మీరు
ఉ బాగా చేస్తామండి. మా సైడ్ గుంటూరు వాళ్ళు ఎక్కువ అంటే మా సైడ్ గుంటూరు వాళ్ళు ఎక్కువ అండి గుం టురు వాళ్ళు ఎక్కువ వంటలు బాగా చేస్తార న్నమాట
ది
ఆహా గుంటూరు సైడ్ కాదు. మా ఊర్లో వాళ్ళు ఉం
ఆ అవునులే లేండి
వాళ్ళు ఎక్కువ మాకు చెప్తా ఉంటారు. అవి చేయండి ఇవి చేయండి.
హా ఆ అవును పిండి వంటలు బాగా చేస్తారు కదండి. మీరు
అవును మేము బాగా చేస్తామండి. అలవాటు అయిపోయింది. మాకు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
అవునండి.
చేస్తారని విన్నాను
ఆహా హా అవును. మా ఫ్రెండ్స్ కూడా చేసి పెడతా ఉంటా అండి. అప్పుడప్పుడు
హా హలో ఇంకేం లేదండి. మీరే చెప్పాలి
హ్ ఇంకేం ఉంది అండి తినడం ఇంకా వాకింగ్ అయిపోయింది. ఇంక పడుకోవడమే ఆ వినిపిస్తుంది.
హ్ అవును ఓ రోజు చేస్తవా వాకింగ్
ఆల్ రోజు అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మాకు
అవునులేండి. మంచి హ్యాబిట్ అండి వాకింగ్ చేయడం. రోజు తిన్నీన్ తర్వాత అవునఅవునులేండి మీరూ ఒక్కరేనా మీ ఫ్రెండ్స్ తో పాటు
ఫ్రెండ్స్ మేము చేస్తామండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది.
ఆ అవును
చేస్తాం సరే అండి అయి తే లేట్ అయి పోయింది మీ విషయాలు మాతో షేర్ అండి
ఓకే థ్యాంక్స్ అండి మీట్
ఓకే బాయండి